ఇప్పుడే నే గండి బన్నారా
మేం బాగున్నాంమండి మీరెలా ఉన్నారు
అవునానండి తిన్నారా
ఆ తిన్న మేడమ్ ఆ షాప్ మీరు
ఆ తిన్నానండి
కర్రి ఆలుగడ్డ టమాటా ఏముంటాయి ఆలగడ్డ టమాటా నిన్న చికెన్ మీది
మాది ఇవాళ పెరుగు చారండి
పెరుగు చారా
ఆ
పెరుగు చారు అంటే ఏ అర్ధం కాలేదు పెరుగుచార అంటే ఇలా చూస్తారు మేడం ఏమైనా ఐడియా ఉంద మీకు
అదే మా మమ్మీకి మీకు తెలుసండి నాకు ఐడియా లేదు పెద్దగా
ఇప్పుడు దకా లేంది మీరు తిన్న కదా పెరుగు చారు
ఆ మామూలుగా పెరుగుతోటి పెరుగుని తాలింపు పెడు తరంతే పెరిగన్నం చేసి దాంతోటి తాలింపు వేస్తారా
హ్ హ్ బాగుంటాదా మేడం అది
ఆ చాలా బాగుంటదండి ఆ ఏంటండి
నైట్ కూడా అదేనా
ఆ నైట్ కూడా అదే అండి
హ్ హు
సమ్మర్ కదా కొంచెం అట్లాంటివి తింటే సలవు చేస్తాయి అని
అచ్చ ఫేవరెట్ కర్రీ మరి
హ
మీ ఫేవరెట్ కర్రీ మేడం
ఆ ఫేవరెట్ కర్రి వచ్చే చేసి సి పచిపులుసు అండి
పచ్చిపుల్సా కర్రి మేడమ్ కర్రి కొంచెము
అదే అండి పచ్చి పులుసు దానీతోటి ఏదైనా కాంబినేషన్స్ లైక్ ఆమ్లెట్, ఫిష్ ఫ్రై, ఎగ్ బుర్జీ లేకపోతే ఆలుగడ్డ ఫ్రై
ఆహా
మీరు తినరా పచ్చిపూల్స్
హ్ హ్ అంటే మనం ఫేవరెట్ ఫేవరెట్ కాదు గాని ఎప్పుడో ఒక్కసారి అది పది రోజులకి ఒక్కసారి అంతే పది లో ఒక సారి కాదు గాని నెకొక్క క్కసారి పచ్చిపులుసు ఎక్కువ ఇష్టం ఉండదు మనకు పచ్చిపుల్సు
ఉండే
ఉ చికెన్ మటన్ ఫిష్ బోటీ నల్ల గుత్తంకాయ కురా గివీష్ మేడం గంతే ఇగ సాంబార్
హ హా
ఒకటి పెరుగు వట్టి పెరుగు అంతే ఉ మీరు తింటారా
ఏంటండి
బోటి
బోటీ నేను చాలా తక్కువ అండి బోటీ ప్రై తింటా ఎక్కువగా
బోట్ అండ్ ఆహా కర్రీ తినరు కానీ ఫ్రై తింటారా బోటి
ఆ ఫ్రై తింటానండి అంటే థమ్సప్ ఉన్నో అది కాంబినేషన్ బాగా ఇష్టం ఉమ్
ఇంకా మీ ఫేవరెట్ కలర్
ఫేవరెట్ కలరోచ్చేసి, వైన్ కలర్ అండి
ఉమ్
మీ ఫేవరెట్ అండి
గ్రీన్
మ్మ్ హ్మ్
వెళ్లి నమ్మ మేడం
ఆ అయిందండి ఒక్కడే బాబు వన్ ఇయర్ అం
ఒక్క బాబు ఏం పేరు
నంద్
మే
నందన్
నందన్
అవును
మ్మ్ హ్మ్ ఏం చేస్సున్నాడు మేడమ్ ఇప్పుడు మరి
ఆడుకుంటున్నాడండి ఇంగా
ఆడుతండా
హ్మ్ మీగండి అయిందా
కాలే మేడమ్ మాది ఇంకా
అ
ఉ
మరి మీకు నైట్ ఏంటండి స్పెషల్ ఇయ్యాల
నైటు స్పెషల్ ఏముంది మేడం అంతేగ ఆలుగడ్డ టమాటానే అదొకటె ఇగ రోజు.
హ్మ్ మ్మ్ నైట్ ఏం స్పెషల్
అ
నైట్ ఏం ఇంగా ఏం చేసుకొం సపరేట్
ఆట అంత బుక్స్ చవుతుర మేడం మీరు
బుక్స్ అండి అ లేదండి ఎక్కువ సాంగ్స్ వింటాను లేదంటే సిరీసెస్ చూస్తా
ఆ
మీజాతరా
వాటర్ మీన్ తింటారా మీరు వాటర్ మీన్ పుచ్చుకాయ
ఏంటండి ఆ తింటానండి
ఇది ఉంటాయా మేడం మీ ఇంటికాడ మాడికాయ చెట్లు గిట్ట నిమ్మకాయ చెట్టు
హ అ మ అన్లే వన్ డే మా ఇంట్ల
పెట్టుకోలే మీరు
మీరు మీంట్లో ఉన్నయా
ఆ మా ఇంట్లో అన్నున్నయి మేడం
అన్నీ రకాలు ఉన్నాయా
ఉ
ఇంకా అంటే మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ గారండి
హీరోయిన్ ఎవ్వర్ లేరు కానీ హీరో అయితే రవితేజ పవన్ కళ్యాణ్ మీకు
మా నాకొచ్చేసేసి సూర్య అంతే విజయ్ సూర్య సూర్య
ఏంది మేడం
సూర్య
సూర్య ఆ సూర్య మూవీస్ కూడా బాగు వాళ్ళ వైఫ్ జ్యోతిక ఉ బానే ఉంటాది వాల్
అ
ఇంకా ఏంటి మేడం విశేష్ టారూ
చే అలానేంలే
ఎలా ఉంది మరి సమ్మర్ ఎలా గడుస్తుంది రోజంతా
ఆ ఏముందండి మార్నింగ్ లేచాను ఇంట్లో ఈ ఇల్లు ఉడ్చుకొనీ తుడ్చుకొనీ అమ్మె గిన్నలు తోమడం అవును అన్నం కూర బ్రేక్ కాజేయడం మార్నింగే ఒక కాఫీ చేసుకొని తాగడం మళ్ళీ బేబీ ఉంది కాబట్టి బేబీకి స్నానం చేపియడం మళ్ళిగా ఈ ఆ ఒకటి కుకింగ్ చే మలా అఫమా తిన మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ లంచ్ చేంజ్ చేసేయాలి
ఉహ్ నైట్ ఏమన్నా మూవీస్ గిట్లా చూస్తారా
చూస్తానండి అంటే మూవీస్ అనీ ఏం కాదు ఏవన్నా కొత్తగా ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఏమన్నా ఆ చూస్తానే చూస్తాలేక సిరీసా లేపోతే మూవీస్ లే కాకపోతే ఇంకా ఆ ఉంటాయి కదా ఎవో ఒకటి
అ
సూవుసు అది షో లేఖపోతే జబర్దస్త్
ఆ ఆ
అట్ల చూస్తా ఉంటా
ప్రోగ్రామ్స్ బాగుంటాయి కదా స నీకు చాలా ఫుల్ టైమ్ పాసా
హ ఫుల్ టైం పాస్ అండి
ఊహు మీరు ఒక్కరే చూస్తారా సీరియల్ గిట్లా చూడరా సీరియల్
ఒకప్పుడు చూసేదాన్ని అండి ముద్దమందారం
ఇంకా పిల్లైనాక బందించిండా
ఆ ఇంకా మంచిగా అంటే బంద్ చేసినా అని కాదు మొన్నటి దాకా ఇదేమంటారు
ఇంట్లో
మా టీవీలో ఒక సీరియల్ ఉండేదాన్ని చూసేదాన్ని కానీ ఈ మధ్య
ఆ సీరాయల్ పేరు ఐడియా రాలేదా
అద ఆడు
ఉహు ఎంత మంది మేడం మీరు సిస్టర్స్ బ్రదర్స్ అక్క చెల్లెళ్లు అన్న తమ్ములు ఒక్కదానివేనా
అ
ఉహు ఒక్క బాబు నువ్వు ఒక్కతి అంతేనా
ఏంటండి
మీకు ఒక బాబు మీరోక్కరు అంటున్నా
ఆ అవునండి
ఇంకేంటి మరి ఎటన్నా ఎల్లారా ఇ మధ్యన
ఆ ఎక్కడ వెళ్ళామంటే టెంపుల్ కెళ్ళామండి అంతే ఇంకె
టెంపుల్ కెళ్ళారా ఏ టెంపుల్ ను
వెంకటేశ్వర స్వామి టెంపుల్ కండి
ఉమ్ ఎలా అయ్యింది దర్శనం గిట్ల అంత బా
నో అంత బానే ఉందండి
టువల్ వస్తుంది కదా ఏ ఫెస్టివల్ ఉగాది
ఆ అవునండి షాపింగ్ చేయాలి మీరు చేసారా ఫెస్టివల్ కి షాపింగ్
ఏముందని మేడం ఇంక షాపింగ్ అంటే దానికి ఉగాదికి షాపింగ్ ఏమి ఉంటది ఏం ఉండదు చికెన్ మటన్ తెచ్చు కొని తినుడు ఆ పచ్చడి తాగుడు పండుకుండు అంతే మేడమ్ దానికి షాపింగ్ ఉండుడు నెలకు ఒకటి షాపింగ్ అంతే సంవత్సరానికి ఒకసారి అంతే ఉమ్ మీరు చేస్ తరా ఉగాది
మా ఫస్ట్ ఫెస్టివల్ అండి షాపింగ్ చేస్తాను
మేడం ఉగాది పచ్చడి
ఆ తాగుతానండి మీరు తాగుతారా
ఉ తాగుతం పచ్చడి తాగుతం దేవుణ్ణి దర్శనం అన్ని దేవుణ్ణి మక్కుకొని ఇంగ తర్వాత అన్నీ అయ్యి నంకా బచ్చాలు అప్పాలు అవ్వన్ని తిని మళ్ళ ఒక గంట అర్ద గంట బ్రేక్ ఇచ్చి మళ్ళ లంచ్ తినుడే మేడం మా కద మీరు చికెన్ మటన్ అనుకుంటరా
అ ఆ గది రోజు అట్లాంటివి ఏం వండుకోమండి మొత్తం వెజ్ పులిహోర పాయసం
ఒకపూట చికన్ లేకపోతే ఏం మేడం
ఉమ్
పండగ రోజు చికెన్ మటన్ వండుకోరా బ్రామ్హిన్స్
సంవత్సరంలో కొత్త అంటే మొదటి పండగ సో నాన్వెజ్ అవి తినము ఓన్లీ వెజ్ లోనే టైప్స్ చేసుకుంటాం అన్నమాట పులిహోర ఇంకా ఏమండి మా ఇంటి
మీకు నచ్చది మీరు చేసుకోరు అంతేనా ఆ హ్ పక్కా తింటాం మేడం మేము చికెన్ మటన్ రెండున్ మా ఒకటి కూడా కాదు మాకు రెండు ఉంటాయి ఇంట్ల హ ఇంకా పండుగలు ఎప్పుడస్తాయా ఎప్పుడు చికెన్ మటన్ తెత్తరా అని చూసుకుంటా కూసుంటాం మేము అంత ఇష్టం మనకు ఇగ నాన్ వెజ్ అంటే అ
ఇంట్లో కూడా ఎక్కువ ఎంకరేజ్ చేయరు ఆ రోజు టెంపుల్ కి వెళ్ళేేసేసి దర్శనం చేసుకుొని ఇంటిక వచ్చి ఉగాది పచ్చడి చేసేసి మళ్ళీ ఎవైన పిండి వంటలు ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి. పక్కన
ఉ మా మా పిల్లలు పిల్లగాడు టీవీ పెట్టుకున్నాడు మేడం
అవునా
ఇప్పుడు తగ్గిందా మేడం
ఆ తగ్గింది ఆ అది పచ్చడి చేసుకొని ఇంకా దేవుడికి నైవేద్యం పె కొని
ఉ దసరా ఇప్పుడు బతుకమ్మ ఆడతారా కదా మేడమ్ మేడం బతుకమ్మ
ఆ ఆ పోతమండి
ఉ ఎలా ఎలా జ
ఆ మా అంటే నేను ఎప్పుడు మా ఊర్లో చేసుకోలేదండి మా అమ్మమ్మోళ్ళ ది మా అమ్మమ్మోల్లా ఇంటికెళ్లేసి అక్కడ చేసుకుంట
ఆహా అక్కడ చేసుకుంటరు గానీ మీ ఇంటి కాడ మీ అత్త గారింటికాడ చేసుకోరా మేడం
ఆ మా అత్తగారు ఇంటి కద అంటే ఈ సంవత్సరం అండి నాకు పెళ్లయింది
ఈ సంవత్సరామా మీ పెళ్లై చిన్నద ఇంకా
ఇంకా ఏమన్నాయండి రొటీన్ మీరే చెప్పాలి
ఉ మొత్తానికయితే అయితే ఒక బాబు ఇంకా టూ త్రీ ఇయర్స్ అయితే స్కూల్ కి పంపిస్తార బాబుని
రండి
ఆ
వన్ ఇయర్ అండి మా బాబుకి
వన్ ఇయరా ఆ నేను అంటున్నా ఇంకా టూ త్రీ ఇయర్స్ అయితే బాబు ని స్కూల్ క పంపిస్తా స్తారా అంటున్నా ఆ ఓకే ఓకే ఓకే ఓకే మేడం